ఆ ఆ మరీ
ఏం జేయట్ల ఆ బయట తమ్మా బయటకు వచ్చా కారిడార్ లోపలకొచ్చ
ఆ
ఎం టిఫిను
అట్లు
ఉ
అట్లేన్నా జోర్ త ప ఉన్నాయ్ వెళ్లిపోయారు
ఆహా
ఆ ఎన్నింటికి వెళ్ళారు నేను చూడలా పడుకున్నాను. అ అ ఆ వీడియో అంటే
పెన్డ్రైవ్ పెడతారా
యా ఏమో పెట్టిందినుకు ముంట
ఉ
ఆ అదే కాలీఫ్లవర్ వండుదాము అని ఉడకబెట్టింది మరేమో కాలీఫ్లవరు గుడ్డు వండిమ్ తనుకుంట
అ
ఓ
మా పెద్దమ్మ చేసింది ఎలా పెద్దక్క చేసింది ఇప్పుడే ఇంకా రాలేదు
మబద్దమ్మా ఆహా
అ
ఎవరు రాలేదు
ఇంకా ఇవ్వలే వాళ్ళు వస్తారు కోడలన్నా కొడుకు వస్తారు
ఆహా
ఇంకా పంచడానికి రాలేదు నాలుగు ఫోన్ నంబరు అత్తలేదు కదా ఇక్కడ మళ్ళీ అటు ఒక్కరికె ఒక్కలే కదా ఉందా లేదా అని అడిగింది
ఆ
లేదన్నా ఇక్కడ లేదు అక్కడే ఉమ్
ఆ
అంటే నంబర్ పెట్టమంటె పెట్టా
ఓ హో
ఉ
అదే లేే
అ
ఉ
అలాగా జరిగింది ఆహా నిన్న ఏదో ఇది ఎల్లిందంటా అయితే ఓటిపి ఏదో వచ్చిందంట అత్తలు కూతురు అ అయితే పిన్ని ఆ మనీ ఇచ్చిందంట ఓటిపీ చెప్పనందుకు అయితే అదేంటి ఓటీపీ చెప్తే ఇవ్వటం ఏంటి అన్నా నేను అంటే ఆ లేదే అప్పుడు ఇలాగా అడిగింది అంటే వీళ్ళిద్దరు వళ్లే పొదుపు వచ్చింది అన్నట్టు ఏదో కామెడీగా చెప్పిందమ్మ దేద యి యా ఓటీపీ చెప్పినందుకు కూడా డబ్బులు వసూలు చేసుకుంటున్నారా కామడీగా ఉందే ఇది ఎక్కడ విన్లేదూ నేను అలా అయితే మా వాళ్ళ ఏమన్నా లోన్లు వచ్చినా ఏదో వచ్చినా మేము మా ఇంట్లో అడుగుతున్నాం మా పార్టీకి ఐదు వందల పది వెయ్యి రూపాయలు ఇవ్వండి అని అన్నా ఏమనుకున్నావు నీ తెలీదు ఆ సంగతి అంటుంది
ఆ నీలికోచ్చిందా
చెప్తాలే మళ్ళీ తర్వాత విడిగా చెప్తా ఆ ఇంగ నానా ఎల్లిపోయారా ఉమ్ ఉమ్
ఆయన అలా ఉండవా
పనల్లో అంతే అయిన కోడ బట్టి ఇంకా పని ఎనకెళ్ళి పాప్ నన్న అడిగితే అలా అను కోటం వేస్ట్ ఎలా ఎప్పుడుూ ఉండేదేగా ఇప్పుడేం కొత్తగా జరగట్లేదుగా అలా అనుకోవడం కూడా సగం ఇది ఇదే ప్రాబ్లం
పూజలు మానేయాలీ వద్దు ఎం వద్దు అంటునడు మల్లా దేవుడి దగ్గరకెళ్ళి దండం ఎట్టెత్తునాడు
ఆ మానే మను ఇత్తాడు దేవుడు నమ్మకం పెట్టుకోవద్దని దేని మీద ఎందుకు ఆ అలా చెప్తారన్ని
ఏ నాతా
ఆ అర ఇది కాదు ఏం చెప్తాం
నప్ నడబొడ్డు
ఒన్నా పొడుకోబెడతాం లే
ఆహా తాడా
టిఫిన్ తిన్నాడు అట్ట దిన్నాడుగా ఆడ ఆడ బుడుగుంటాడు ఇక ఒక్కోసార్ పడుగుంటాడు ఒక్కోసారి పడుకోడు ఆ ఇగో ఈ కాల్ తర్వాత మళ్ళీ కాల్ చేస్తాను వెంటనే ఆల్లోనే ఉంచు ఆ అదై పోతే
మనకెందుకనక ఆ
ఆడియోచు ఏం కాదు అదే కొంచెం ఒక రెండు రెండు నిమిషాలు గ్యాప్ ఇచ్చి మళ్ళీ చేతాలి అదే నార్మల్ కాల్ చేసి మాట్లాడి మళ్ళీ చేత్తాలే అ న ఉమ్ ఇకేంటి సంగతీ వేశారా ఫోన్లో
ఆ
ఫోన్లో వేశారా ఏయలేదా
ఆ వేశారు
ఆ
రాత్రి నిన్న రాత్రి వేశారు
ఆహా
అ నిన్న పొద్దున్న వేసిర్రు అదే మొన్న వేయలేదు కదా
అదే కవర్ చేశారేమో
ఆ నిన్న పొద్దున్న ఆరు వందలు రాత్రి ఐదు వందలు అదే
ఉం ఉమ్
ఆయిలు అయిపోయినద కూర ఏం వండుదాం అంటే ఏమి లేదు నూనె ప్యాకెట్లు అయిపోయినాయి చాల
ఆహ ఆ
ఆ సరే చెప్పినప్పుటీ నుంచే లేదంటే ఏదో ఒకటి
ఆ
ఆ ఇక్కడ ఓటర్స్ కూడా సరిగ్గా చేయట్లేదు ఆహా ఏమో షాపులో కూడా సరిగ్గా గ్యాస్ లేక హలో
లో హలో
హలో
ఆ గుడ్ మార్నింగు
ఆ
వినపడుతుందా గుడ్ మార్నింగ్ అది కూడా చూపించారు రీల్స్ లో విజయవాడ లో గుడ్ మార్నింగ్ బాగా రష్గా ఉండేది ఇప్పుడు చూడండి ఖాళీగా ఉంది ది అసలు ఎంత రష్గా ఉండేదో అని చెప్పి చెప్పి చూపించారు చూసా నేను ఆ గుడ్ మార్నింగ్ గూడా ఓపన్ చేయలే
అదే అక్కడ కా లేవు గ్యాసులు లేక
ఆ మన మాటలా వాళ్ళు టిఫిన్లు అంటే ఒకట రెం డా అన్నీ వెస్తారుగా దోస ఇడ్ డ్లి గారెలు అన్నీ ఎయ్యాలంటే గ్యాస్ ఎక్కువే కావాలి
అ
అవును
అవి బ పిల్లలు అందరూ మూసేసుకోన్నారు పనే ఇబ్బందే కదా
అదే వాళ్ళ మరి బతుకు గ్యాస్ మీదే కాబట్టి
అమ్మ
అలా జరుగుతుంది షూర్ మాట్
బస్సు
ఇక్కడ కూడా అంతే సేమ్ సిచ్యుయేషన్ ఇక్కడ కూడా చాలా వరకు క్లోజ్ చేస్తారు ఇక్కడ పెట్రోల్కి కూడా కరువే పెట్రోల్ అంటే కరువంటే మరీ కాదు ఉన్నాయిలే గానీ జనాలు ఎక్కువ ఉంటున్నారు
ఆ
కొన్ని కొన్నింటిలో వేస్తూన్నారు కొన్ని క్లోజ్ చేసేస్తున్నారంట
ఆవున
దగ్గరలో ఉన్న వెళ్ళి నాలుగు చోట్లు తిరిగినా లేదు క్లోజ్ చేసేస్తున్నారు ఉ ఉ ఏన్ చేత్తరో మరి
అళ అక్కడ బానే ఉంది వీలే చేప్ప అన్నారు ఇలాగా అని అంటున్నారు
ఆ అంటే దొరకకపోవటం అలా ఏం కాదు గాని రద్దీగా ఉంటుంది అంతే గ్యాస్ మాత్రమే హట్ హోటల్స్ కొన్ని క్లోజ్ చేసి ఉంచారు ఆ వాళ్ళిద్దరు ఇప్పుడు మన్ని చర్చలు మాట్లాడుకుంటున్నారు ఒప్పందానికి వస్తున్నారు అ అన్నట్టు చూపిస్తున్నారు మళ్ళీ వార్తల్లో ఏమో ఎప్పుడు ఏం జరిగింది ఇద్దా అన్నంటే కొంతమంది ఏమో లాక్డౌన్ లో పడతాయిఅయ్యి అంటున్నారు కొంతమంది అదేం కాదండి అలా ఏమి రాదాసి
లాక్డౌన్ చేసంతే ఇక ఇంకేంమన్న వద్దమా
అదేగా
అప్పుడంటే ఇప్పుడు ఎందుకు చేతార చేత్త ఊరుకుంటారా
అదే కదా మీనింగ్ లేకుండా లాక్ డౌన్లు ఎతే ఎవరవరుకు ఉంటారు అదేగా అప్పుడ అంటే అది కోవిడ్ కాబట్టి ఆ ఇప్పుడు అసలు మీనింగ్ లేక కాకుండా వర్క్ ఫ్రమ్ హోమ్లు అయ్యాము మారి ఎవ్వరండది అంతా ఫేకె అదేంగ్ కాదు మాముల్గానే నడు లాల చె న్నారు పుకార్లు పుట్టిస్తున్నారు అక్కడ ఎవడో యుద్ధం చేసుకు ంటే ఇక్కడ అన్ని ఆపెత్తే ఊరుకుంటర ఎవరో ఒకలాగా కాకపో రేట్లు పెరుగు తయ్ సరుకులు రేట్ అయ్యండి
అవు
పెరిగిపోతయి అడస కాకుండా ే వస్తది ఇలా అలా జరుగుతాయి అంతే ఆ ఒకటి కూడా మనం వెళ్ళి కొద్దిగా తెచ్చుకోవాలి
ఆ అవును వాళ్ళు వచ్చి ఇట్లా మనం వెళ్ళి వెళ్తేనే ఇత్తున్నారు
వాళ్ళుయాడదెత్తారు
అ కరెక్ట్గా మళ్ళీ నెలకి చెయ్యాలంట కాక మళ్ళీ పదో తారీఖు చేపితే అప్పుడు చెయ్యాలి నేను స కొకున్నా
అదే చూసుకొని కరెక్ట్ గా నెలకి చేసుకోవాలి ఆ నెలకి చేసుకుంటేనే అద పది రోజులు ఇరవై రోజులుగా
హ అ అ
ఇంకేంటి ఏమ్
అందరు వచ్చారా అక్కడికి ఎవరైనా వచ్చారా
ఎవరు రాలా ఎవరు వస్తారు
ఉ
ఎక్కడికి
ఊరికి మాముూలు ఇంటికి ఎవరు వచ్చారా అంటున్నా
లేదు ఎవరు రాలా
అ అ ఆ
స్నానమ
ఆ
చేయాల
అ
చేస్తా ఇగో ఇప్పుడ తిని ఇంక దేవి ఫోన్ చేస్తే సంధమ్మ కార్యలు ఫోన్ చేస్తే, మాట్లాడా తర్వాత ఒట్టిగా దేవి చేసింది. మాట్లాడా ఇంక ఇప్పుడు నీ చేసా చేస్తలే ఇంకా అది కూడా చెయ్యాలి. అబుడ్డోడు పడుకుంటే అజేసక నజత తమ ఊ
అ
రెంస్తారుస్త అసలు నూనె మీద అస్సలు బాలేదమ్మ. ఏమొ అక్కడికి వచ్చి ఒక హెయిర్ కట్ చేయిచ్చత్తదంట. అబాగి అదే అక్క ఫేషియల్, హెయిరు చేయి చ్చుకుంటానమ్మే అసలు జడా ఎసుకోలే పోతుందంట అసలు ఈ అయినా రెండు చిరాకు వస్తుంది. ఇక్కడ వరకు షార్ట్ గా చేయించుకుంటా.
ఉ
ఆంటంది. చా ఎందుకో వాళ్ళ వారు బావుగారేమో గుడి చేయిచ్చేసుకోన్నారు. ఆ
హు
అ
అక